హలో ఏం చేస్తున్నరండి
గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవెనింగ్ అండి ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నానంటే ఇంతసేపు తిన్నా అండి మా మమ్మీ బయట నుంచి అని తెచ్చింది పార్సల్
ఏమి తెచ్చిందండి టిఫిన్సా
టిఫిన్స్ కాదండి వెజ్ మంచి వెజ్ మంచ్ వెజ్ బర్యాణిన్న నాన్ వెజ్
అవునా మొన్న ఈ మధ్య బయట పార్సల్స్ ఎక్కువ అయి అనుకుంటా
అవునండి
ఎందుకండి
ఎందుకండి అంటే మా అమ్మకంట చాతనయితలేదంట నాకు వండ బుడ్డ అయితలేరు బయట నుంచి వెళ్ తెచ్చుకుంటా అంటే నేను ఫోన్ చేసినప్పుడు తే అని నేనే చెప్పినా తె వచ్చింది మాఅమ్మఇయ్యలా తినదు చికెన్
అవునా ఇవాళ ఏండే అండి ట్యూస్డే
అవును ఇయ్యా లా తింటారా అండి మీరు నేనా
ఆ నేను తిన నన్డి ఇ వాళ
నేను తింటా అండి నేను ఎప్పుడైనా తింటా ఎనీ టైం
అవునా మీకు ఇట్లా ట్యూస్డేస్ ఫ్రైడేస్ ఏమి లేవా అండి
ఉండ యండి నాకు అలాంటివి
ఎందుకండి పాటిస్తే మంచిగా దేవుడు అంటే నమ్మకం లేద
తిండి ముఖ్య మండి నాకు
అవునా మరి దేవుడు ముఖ్యం లేదా అండి
దేవుడు ముఖ్యం అంటే మన మన హెల్త్ మనం చూసుకోవాలి దాని దేవుడు డు కోసం తినకుండా ఉండాలా అండి ఒక రోజు
నమ్మకం అండి మనం తినకపోతే దేవుడు మనకు మంచి చేస్త
మీరు అది నమ్ముతారా అండి
అవునండి
నేనైతే నమ్మనండి
ఎందుకండి నమ్మండి మీకు కూడా మంచి జరుగుతుంది ఎగ్జామ్స్ లల్ల మంచి రిజల్ట్ వస్తుంది
నేనేం న నమ్మనండి అలాంటివి మాట్లాడకండి
అవునా సరే అండి మీ ఇష్టం
ఓకే
ఇంకా మీకేమి ఇష్టమ అండి
నాకా ఏమి ఇష్టం అంటే దేమిశ్రంలా ఇప్పుడే క్రికెట్ పుయచ్చు అవునండి రెండే ఇష్టం
అయితే క్రికెట్ కెల్లాచా అండి
అవునండి చూ వెళ్ళొచ్చినామ అండి ఫోర్ట్ థర్టీకి వెయ్యి వెళ్ళి సెవెన్ థర్టీన్ వరకు ఆడినాం అండి ఛీ మీ కాడ వర్షం పడ్తండా మీ సైడ్ వర్షం పడతాను ఇంట్లో ప్రస్తుత కారెంట్ ఉన్నాధ అండి
మాకు ఇన్వర్టర్ ఉందండి అందుకేం ఎలా తెలుస్తుంది
వైఫై ఆన్ చేసే ఉన్నారా అండి
అవునండి
మాకుడాగా ఫుల్ వర్షం పడతలేదండి చెమటలుస్తున్నాయి
ఎందుక అండి
ఎందుకంటే వెదర్ నాడు వెదర్ కదా ఇక్క ఒక కార్డు అట్లుంటది ఒక కార్డు ఇట్లుంటది
ఆహా చెమటలు వస్తున్నాయి అన్నారు కదా మీరు ఒ ఫ్యాన్ కింద కూర్చలేదా
ఫ్యాన్ కింద లేనండి నేను బిల్డింగ్ పైన నడుస్తున్నా వాకింగ్ చేస్తున్నా
ఈ టైమ్ లో వాకింగ్ చేస్తున్నారా అండి
అవునండి
అంటే అన్నం తిన్నారా
అన్నం తినే వాకింగ్ చేస్తున్నాం అండి
చాలా మంచి విషయం అండి
మీరు తిన్నారా అండి ఇప్పుడు
ఆ తిన్నా అండి
ఏం తిన్నారండి
నేను గోబి మంచూరియా ఇక వంకాయ టమాటా తిన్నామండి
గోబీ మంచూరియన్ ఎవళ చేసిలాండి ఇంట్లో
ఆ ఇంట్లో చేయర్ అండి మా మమ్మీ కూడా బయట నుంచి తీసుకొచ్చింది
అవునా
అవనంది
ఇంట్లా ఏ రూమ్ లో ఉన్నాడా అండి మీరు
నేను మా హాల్లో ఉన్నా అండి లేదండి కరెంట్ పోయింది
మా బా టీవీ సౌండ్న వారు సడ్ అండి
అంటే కరెంటు పోయిదండి అందరు కూర్చున్నారు ఇక్కడ
ఆ బయట ఊచ్చ వర్ష పడతల అంది ఇంతసేపు వర్ష మతా అన్న అన్నది ఇప్పుడు పడతాంద అండి ఇప్పుడు కూడా వడత
అవునండి టెన్ మినిట్స్ అయితుంది స్టార్ట్ అయి వర్షం
ఓస్హో హాల లో కుర్సున్నర
అవునండి ఇంకావాళ క్రికెట్ లో ఎట్లా ఆడినండి మంచిగా ఉండేను
తీయాలనా ఇయాల నా స్కోర్ ఎంత అంట అంటే సిక్స్ మ్యాచెస్ కి టెన్ అవర్స్ అట్లారుతాం మేము ఒక మ్యాచ్ కి నేను ఎక్కువ బ్యాట్ వస్తా ఎప్పుడై చాన్స్ వచ్చినప్పు ఇప్పుడు ఆర్ద స్కోర్ ఎంత అంటే ఫిఫ్టీ అనుకుంటా సిక్స్ మ్యాచెస్ కి ఫిఫ్టీ టీఓ ఫోర్ట్ థర్ట్ ఫార్టీ ఓ ఫిఫ్టీ ఓ
అవునా అండి ఔట్ అయింరా మీర్ ఇవాళ
ఔట అయినం ప్రతోక్ కో మ్యాచ్లో ఔట్ అయితం బౌలింగ్ల ఏమో ఇయాలా సిక్స్ మ్యాచెస్ కదా ఒక మ్యాచ్ల మూడు వికెట్లు తిష్న ఇంకో మ్యాచ్ల రోండు వికెట్లు తిష్న అట్లట్లా ఒక మ్యాచ్ లో టూ ఆర్ త్రి కంపల్సరీ తీసినా ఒక్క లాస్ట్ మ్యాచ్ అయితే ఫోర్ వికెట్స్ నేనే తిష్న
అవునా మంచి విషయం అండి ఇంకా ఎట్లుండే డే ఇవాళ మీది
చాలా మంచిగున్నదండి
ఎప్పడ్ నుంచి ఎళ్తున్నర్ అండి కాలేజ్కి మరి
కాలేజా నన్ను హాస్టల్లా వేస్తారాంట అండి
అవునా అండి
అవునండి
మీ దగ్గర హాస్టల్స్ ఉన్నాయ అండి
మాది కాలేజ్ బ్రాంచెస్ ఉన్నాయండి బ్రాంచెస్ ఉంటే హాస్టల్ ఉండవా అండి
అంటే మీ దగ్గరనే కదా అదే ఊర్ కదా మర్ అదే ఊర్ల్ అయితే
మా సార్ అప్పుడు మాకు పక్కుండే కదా కాలేజ్ అప్పుడు లీజ్ లీజ్ తీసుకున్నారు రెంట్ తీసుకున్నట్టున్నాడు ఇప్పుడు ఆషల్ ఉన్ను కాలేజ్ తోటి నయింనగర్ అంట అండి
అవునా అండి మరి హాస్టల్కెళ్ళి ఉండగలుగుతారా మీరు
ఉండగలగను ఉండలేను అండి
మరేట్లా అండి
ఎట్ల అంటే అప్పుడు విషం అప్పుడు అండి
ఇంకా ఇ ఇప్పుడ్ స్టార్ట్ అయినాయి కదాండి కాలేజెస్
అవును
మరిగ తొందర్లోనే ఉన్నది కదా విషయం అప్పుడు విషయం అంటారు దూరం ఏం లేదు కదా
వారం రోజుల తర్వాత పోతా అండి నేను కాలేజ్కి
ఓకే అన్ చూద్దాం నెన్ కూడా ఇప్పుడు నెక్స్ట్ హాస్టల్కే ఎళ్ళాలే
మీరా ఎక్కడ అండి ఏక్ ఎ బ్రాండ్ ఎక్కడ చేస్తాడు
ఇంకేం అనుకోలేదండి
మీ కాలేజ్ చెప్పుడు స్టార్ట్ అయితే ఎంబిఏ ది
నేను ఎంబీఏ చేస్తాలేనండి ఎంబీఏ రిజల్ట్ వచ్చింది క్వాలి ఫై అయినా కానీ నాకు ఎంబిఏ చేసే ఇంట్రెస్ట్ లేదు
ఓ మరెందుకు రాశారండీ
ఉం పాస్ కండి అంటే ఒకటి స్కిప్ అయితే ఇంకొకటి అంత మాస్టర్స్ చేస్తున్నానండి
మాస్టర్సా ఎక్కడ చేస్తారండి హైదరాబాద్లోనా, వరంగల్లోనా, కరీంనగర్లోనా
ఎంట్రెన్స్ రాస్నంక ఎక్కడోస్తే అక్కడ అండి
ఎంట్రెన్స్ రాయాల ఎప్పుడు అండి ఎంట్రెన్స్
జులై ఫస్ట్ వీక్ లో ఉంటది అది
జులై ఫస్ట్ వీక్ లోన మనకు మనం పెట్టుకోరాదా ఎక్కడనేది
అంటే మనకు మార్క్స్ వస్తాయి కదా దాన్ని బట్టి కౌన్సిలింగ్ అప్పుడు ఇస్తానన్నారు ఆపర్చునిటీ
ఓహో
అందులో ఉంటే మనం పెట్టుకోవచ్చు లేకపోతే వాట్ చెప్ నయ్ ఒకవేళ మనకు నచ్చకపోతే మనం మేనేజ్మెంట్ లో కూడా చూడొచ్చండి
ఓహో
అట్లుంటదన్నమాట
మీ ఇప్పుడు మాస్టర్స్ ఫీజ్ ఎంత ఉంటది అండి
ఫస్ట్
మాస్టర్స్ ఫీజ్ ఎంత ఉంటదండి కాలేజ్
కు తెలిసి అరవై ఐదు డెబ్బై వేలు ఉంటదండి మొత్తం కోర్సు మొత్తం కోర్స్ కి టూ ఇయర్స్ కోర్స్ టూ ఇయర్స్
వన్ ఇయర్లా సెమిస్టర్లు ఉంటయా అండి అలొ కూడా
అవును ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయ్
షెట్ నా ఫోర్ సెమిస్టర్సా అండి
అవును టూ ఇయర్స్ కి
షెట్ ఫోర్ టూ ఇయర్స్ కి ఎయిట్ సెమిస్టర్సా మొత్తం
లేదండి టూ ఇయర్స్ కి కలిపి ఫోర్ సెమిస్టర్ వన్ ఇయర్ కి టూ సెమిస్టర్స్
ఓహో చాల తక్కువనే
అవును బీటెక్ ఎయిట్ సెమిస్టర్స్ డిగ్రీ కి సిక్స్ సెమిస్టర్స్ మాస్టర్స్ కి ఫోర్ సెమిస్టర్స్ అన్నట్టు
ప్పయినాంక డైరెక్ట్ జాబ్ అస్తదా అండి మీకు
అవునండి అప్లై చేసుకోవాలి ఇగా
అప్లై చేస్తే ఫస్ట్ మంత్ శాలరీ ఏంతుంటదండి
ఇంకా తెలియదండి జాబ్ ఎక్కినాంక చూడాలి సరే అండి నేను బాయ్ అండి